ఆ హలో అండి బాగున్నారా ఆ బాగున్నామండి మీరు ఎలా ఉన్నారు
ఆ బాగున్నామండి ఇప్పుడు ఏమి చేస్తున్నారు ఊర్లో పంటలేం
ఏం లేదండి ఊరికే ఉన్నాము ఇప్పుడు ప్రస్తుతానికి మేము చినా చెట్లు పెట్టాము
ఓకే
ఇంకా చెనిపంట చెలికాయలు వేరుశనగా వేసినాము అది అప్పుడే అయిపోయింది కోస సమ్ అమ్మేసాం కూడా
ఓకే
మీరు వెయ్యలేదా చనిగిపంట
మేము అది లేదు మాకు ఇప్పుడు పంటలన్నీ అయిపోయినాయి ఎండాకాలం కదా బోర్లో నీళ్ళు తక్కువ ఉన్నాయని ఊరికే పశువులకి మాత్రం దానా ఏసుకుంటా పశువులు ఉన్నాయి పది. పాల పాల వ్యాపారం చేసుకుంటాన్నాం ఇప్పుడు.
అవునవునా? టే పాలు లీటర్ ఎంత అండి?
ఇప్పుడు మనకి అది మిషన్ బట్టి దాంట్లో వెన్న శాతం బట్టి ఉంటుంది అరవై డెబ్ డెబ్బై వరకు వస్తుంది రేటు.
అవునా అంటే ఎనుమ్ పాలు ఆవు పాలు రెండు ఒకటే రకంగా ఉంటాయా?
ఆ ఎనుమ్ పాలు రేట్ ఎక్కువ. ఆవు పాలు కొంచెం తక్కువ ఉంటుంది.
మా ఊర్లోనూ అంతే అండి అంతా అంటే ఆవు పాలు ఒక థర్టీ ఫార్టీ ఆ ఎనుమ్ పాలు అయితే ఒక సెవెంటీ అలా వస్తది.
ఓకే ఓకే
ఆ ఇంకా లాస్ట్ ఎనుము ఎండిపోతుంది అనంగా అయితే ఎయిటీ కూడా వస్తుంది.
అహా రేట్ బాగా వస్తుంది అయితే.
అవునవును.
ఊ హూమ్
అంటే మీరే డైరీ పెట్టారా లేకపోతే మీరె
లేదు డైరీ లేదు. మేమే వేరే వాళ్ళ డైరీ ఉంటుంది. మేమన్ని పాలు పిల్లేేసి పొద్దున సాయంత్ త్రం బకెట్లో వేసుకోని పోసొస్తాం ఆడ. రోజు బిల్లు ఇస్తారు. మా నెలకు ఒకసారి అమౌంట్ వస్తుంది.
తారణ చేస్తరండి.
ఒక్కోసారి ఒక రకంగా వస్తుంది ఒకసారి ఇరవై వేలు ముప్పై వేలు వరకు వస్తుంది. పని అట్లే ఉంటుంది పశువులకి దానాకి కొంచెం ఖర్చు అయితుంది.
అవునవును దానా మ్మ్
బాగా ఒక్కొక్కసారి ఆ నష్టమేం రాదు పస్ స్ట్ ల్ల కొంచెం కష్టపడి పని చేసుకోవడం వల్ల
ఆ పసు పని కూడా అట్లే ఉంటుంది కదండి. మార్నింగ్ లేస్తేనే మ్ పాలు పిండడం డం పేడంత ఎత్తేయడం మళ్ళీ పశువులకి దానా వేయడం.
పది కదా కొంచెం ఇద్దరు ముగ్గురు పిండాలి పాలు కష్టం అయితుంది. పశువులు పేడ అంత, పేడ వేరే వాళ్ళు పనోళ్లు వస్తారు ఎత్తేసేకి. అన్నీ పశువులు గదా ఎరువు బాగా అయితుంది తోటలోకి బాగా ఇన్ని
ఆ ఇంకా ఎరువు కొనాల్సిన అవసరం ఏముండదు.
మేము ఎరువు వేసుకొని పెట్టుకొని మళ్ళీ పంటలు వేసుకున్నప్పుడు అదే యూజ్ చేసేది. మళ్ళీ కొనేది ఏమి ఉండదు ఇంకా.
అవును ఇంకెందుకు లేండి. కొనేది ఎందుకు ఏం అవవసరం ఉంటుంది. ఇంక అన్ని పశువులకి పేడ ఇంకా మీరే పక్కన వాళ్ళ కి అమ్మచ్
ఉమ్ కాకపోతే మేము అమ్మము. మాకే అవసరం ఉంది కాబట్టి మేమే వాడుకుంటాం.
అవును అంటే మీరేలా పాలు పిండడానికి ఏదైనా నార్మల్గా ఇప్పుడు మిషన్స్ వచ్చినాయి గదా
మిషన్లు ఏం లేం చేతులతోనే ఆ మిషన్లు కొంచెం పశువులకి మంచ్ ఇది కాదు అన్నట్టు అవేం వాడము.
ఆ
మనుషులు మామూలుగా చేత్తోనే మేమే.
అవునా మాకి ఉన్నాయండి రెండు పశువులు ఉన్నాయి. అవి ఇంకా పాలేమి ఇవ్వడం లేదు ఒకదానికి ఐదు. ఐదు నెల్లు ఇంకొక దానికి ఏడు నెల్లు
అంత వరకు కొనాలి గదా పాలు పండగ దగ్గర్లో ఉంది గదా, ఇండ్లు కడిగేసినరా.
ఆ కడిగేసామండి. మీరు?
ఆ అయిపోయింది. కొంచెం మళ్ళీ బయట స్టోర్ రూమ్ కడగాలి.
అవునా అంటే మీరు ఈ పండకి అంటే ముస్లి వాళ్ళకి అంటే పెద్దవా వాళ్ళు ఉంటారు కదా చనిపోయిన వాళ్ళకి బట్టలు పెట్టుకుంటారు అంటారు కదా మీరేం పెట్టుకోరా
ఆహ్ మామూలుగా ఇప్పుడు ఇది పండకి పెట్టుకోము మేం మళ్ళీ దసరాకు పెట్టుకుంటాం అట్లా
అవునా
ఇప్పుడు ఉగాది అంటే కొత్త సంవత్సరం కదా మనకి తెలు తెలుగు కొత్త సంవత్సరం మామూలుగా పండుగ చేసుకుంటాము స్వీట్ అంతా బట్టలు దసరాకి మేము అప్పుడు ఇలాంతా కడ్ కడిగి అప్పుడు చేసుకుంటాం.
అవునవునులే ఇంకా మా ఊర్లో అయితే పండక్ కి అంటే మనకి ఇప్పుడు పశువులు ఉన్నాయి కదా ఆ పశువులకి పాలు ఉన్నవి అంటే మామూలుగా పరమ తీవేపయ స్వామ అని ఒకటి ఉంటది స్వామికి కి అక్కడికి ఇప్పుడు మొత్తం ఎవరి ఇంట్లో వాళ్ళందరూ అంటే మన ఇంట్లో ఒకర్ వేల ఆవు ఎనమ్ ఇది ఎద్దులుండి బండి ఎద్దుల బండి ఉంటే ఎద్దుల బండి
ఆ పూజలు మామూలు ఇప్పుడు పండగలక్ గద మేము వెళ్తాం. ఇక్కడ మాకి వేరే దేవుడు ఉన్నాడు శివుని గుడికి వెళ్తాం మేము ఇక్కడ దేవాలయం బావ్గుడ్డును పండగ రోజు
అవును ఆ మాకు కూడా పండుగ రోజు ముందు రోజే వెళ్తారు అక్కడికి ఎళ్ళేసి ఎవరింట్లో పశువులు ఉన్నాయో వాళ్ళందరూ పాలు తీసుకొని అక్కడికి పోయి బియ్యం బ అన్ని తీసుకొని పోయి అక్కడ బానం వండుకొని
ఆహ్ ప్రసాదం ఇక్కడ మేము చేస్తాము మేము వెళ్తాం టైం ఉంటే అట్లా మేము పక్కన వేరే ఊరికి వెళ్ళొస్తాం లేదంటే ఊర్లోనే దేవుళ్ళలు మాక్ గుళ్ళు ఉంటాయి కదా ఊర్ళ దేవాలయం పోయి అక్కడ నైవేద్యం పెట్టి అందరికి ప్రసాదం పంచి మళ్ళ ఇంటికి వచ్ మేము తింటాం
ఉహ్మ్ ఎంతైనా పాత సాంప్రదాయాలు అంతే
బాగుంటుంది పుడి ఇప్ ఈ పండకి బాగుంటుంది మనం ఇల్లంతా కడుక్కొని పండగ అదంతా ఉగాది పచ్ చెడి పానకం చేస్తారు ఊర్లో దేవాలయంలో భజనలు రాత్
ఆహ్ అవున అవునా ఆహ్
ప్రసాదంగా పెడతారు
ఎంతైనా మన తెలుగు వాళ్ళ కంటేనే ఉగాది అంటే ఎంటిది న్యూ ఇయర్ మనకు న్యూ ఇయర్ కాదు మనకు న్యూ ఇయర్ అంటే
ఇప్పుడు మనకి కొత్త సంవత్సరం అంటే ఉగాది రాసులు మొత్తం అంత రాసిి ఫలాలు చెక్ చేయడం అంతా బాగుంటుంది ఈ పండక్కి
త్తాన్ని ఆకులు పూలు అంటే పల్లెటూర్లలో ఇప్పుడు మన ఊర్లలో ఎంత బాగుంటుందండి కొత్త కొత్త చెట్లకి కొత్త ఆకులు రావడం ఈగుర్లున్నీ రావడం
ఆ ఇప్పుడు ఈ ఊర్ళ మామూలుగా ఆకు చింతా మొత్తం అన్నిీ చింతాకు వస్తు వస్తుంది వ పూతలు వచ్చేది మామి చెట్లకి
ఆ
బాగా ఇంకా కొంచెం వర్షం పడితే ఇంకా బాగుంటుంది ఇంకా రెండు నెలలకి
ఉ అయినా ఈ పండుగ ఎంతయినా బాగుంటుందండి మామిడితోోరణాలు కట్టడం గాని
ఆ
కొత్త కొత్త ఆకులుతో
బాగా మామిడికాయలు దొరుకుతాయి అంతా పండకి బాగుంటుంది ఉగాది మళ్ళీ శ్రీరాం నవిమి కూడా బాగుంటుంది
ఆ శ్రీరామనవమికి అయితే మా ఊర్లో అయితే అంత దేశీ ఆ రాముల్ స్వామి ఉంటార్ గాదా. ఆ స్వామిని మెరవం చేస్తారు ఊర్లో మొత్తం.
ఓకే మా ఊర్లో. మా ఊర్లో చేస్తారు. ఇంకా శివరాత్రికి అలా బాగుంటుంది. ఆ పండగకి
శివరాత్రికి ఏం చేస్తారండి?
ఇలా దేవున్ణి మెరవన్ చేయడం ఊర్లో. రాత్రి అంతా మేల్కున్నప్పుడు. భజన్లు దేవున్తో
ఉమ్ ఓ మ మరుసటి రోజు అంటే. ఊరేగింపు కూడా. చేస్
ఆ అందరుూ అన్ని ఊర్లలో అలా ఉంటే. మా ఊర్లో దేవుణ్ని ఒక రోజు తీసుకోనోచ్ చ్చి వేరే ఊర్ నుంచి ఊర్లో అం త ఊరేగింపు మెరవన్ చేసి. మళ్ళీ ఇంకో రోజు
ఆ అంటే మీ ఊర్లో శివయ్య టెంపుల్ ఉందా?
ఆ టెంపుల్ ఉంది.
ఓకే శివయ్యనేనా మెరవన్ చేస్ సేది ఇంకా లేక్పోతే.
ఆ అదే దే దేవుడు సి ఆ దేవున్నే
ఓకే
హ్మ్
మా ఊర్లో ఏమి ఉండదండి అలాగా. నార్మల్గా శివరాత్రి రోజు మేల్కుంటా ము అంతే ఇంకా మళ్ళీ
ఉంగ మా ఊర్లో బాగుంటుంది పండగ. శివరాత్రి బాగ్ జ
ఆహ్
మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ మంత్ లో ఇదేమి పీర్ల పండగని ఉంటుంది, అది కూడా బాగుంటుంది.
ఉహ్మ్ మీ సైడ్ ఎట్లున్నాయండి ఎండలు? మా సైడ్
ఎండల్ ఫుల్ అప్డే స్టార్ట్ అయి మొన్నాట్ వర్క్ కు చలి చలి అన్నట్లుంది. ఇప్పుడు మళ్ళీ ఎం ఫుల్ స్టార్ట్ అయిపోయింది అప్పుడే.
ఆ ఇంకా ఏప్రిల్ గూడా రాలేదు. అప్పుడే ఫుల్ ఎండలు
ఆ ఏప్రిల్ క ఇంకా మే ఒస్తే. ఫుల్లు యాభై వరకు వస్తుంది. మా జిల్లాస్ సైడు ఎండలు మాత్రం ఫుల్లు. ఇంక ఇంట్లో నుంచి బయజలేం పనులన్నీ పొద్దున్న తొందరగా చేసుకోవాల్ లేదంటే. సాయంత్రం తొందరగా చేసుకోవాల్ల.
సాయంత్రం అయినా కూడా. సాయంత్రం ఫోర్, ఫైవ్, సిక్స్ వరక్ గూడా. ఎండ తగ్గదు అసలు
ఉమ్మ్ మళ్ళి నెక్స్ట్ మంత్ మేము వన భోజనాలు వెళ్తాము, అప్పుడంతా చెట్ల కిందే. బయటిక్ రావడానికి ఉండద్ ఏమన్నా. మాముల్గా ఒక్ ఆమ్ అప్పుడు రాముడు మామూల్గా మనం. శ్రీరాంనవ్మి జరుప్ ప్పుకుంటాం గదా. దాని వల్ల మేము వన భోజనం ఒక రోజు అన్ని వస్తులన్ తీసుకొంబోయి వంట కావాల్సింది. అక్కడ అడవిలోనే చేసుకొని అక్కడే తినడం. ఇంట్లో వంట చేసుకోము అంతా బయిట్ టె ఊరంతా వెళ్తాము ఒకేసారి.
ఆహా అందరు అంటే అందరూ ఒకటే చోటికేనా?
మన ఇష్టం. మామూలుగా మన తోటలు ఉంటాయి గదా. ఎవరి తోటలక్ వాళ్ళు వెళ్ళి వాళ్ళ కావాల్సిన వంటలు అన్ని చేసుకుని అక్కడే తినడం, వంటలు. పొద్దున వెళ్ళి సాయంత్రం వరక్ అడవిలోనే
ఆ ఒక్ ఒకే బాగుంటుంది గదా. అందరు అక్కడక్కడే వండలం అక్కడే తిరగడం తోటల్లోనే
ఉమ్ బాగుంటుంది పండగ జరుపుకునేకంతా
చెట్లకిిందంతా
ఆ పొద్దున టిఫెను‌ మద్ ధ్యనము అంతా అక్కడే పాలు మొత్తం. కాంచుకోడం
అంటే ఇంట్లో ఏం చేయరా అండి
తు మాత్రం మేము ఏం వంట చేయకూడదు ఆ రోజు మామూలుగా మా ప్రకారం అన్ని అక్కడే చేసుకోడం అక్కడే తినడం నైట్ కు కూడా అక్కడ నుంచే తెచ్చుకోవడం
అవునా
ఉ మొత్తం గంపలో ఈ వస్త వస్తువులన్నీ పెట్టుకోం బోతాం కావల్సినవన్నీ
గంప ఒకే అంటే మీకు ఈ రోజు అంటే ఇంక మరి ఇంటికోచ్చేది ఏమి ఉండదా
సాయంత్రంకి వస్తాము అందరం చీకటి పడే టైంకి వచ్చేస్తాము అప్పటికే వంటలు కూడా అక్కడే చేసుకొని బయటే తిని ఇక్కడే ఇంటి దగ్గర బయటే తినేస్తాం
ఒకే ఇంట్లోకి తీసుకపోకూడదా మీరు
అదేమో ఆచారం ప్రకారం బయట తింటాము
ఆహా ఆ ఏదో ఉంది కదా అప్పుడు రాముడు వనవాసం అన్నట్టు
హ్మ్ మే మాట్లాడినట్లు మేము ఒక రోజు వెళ్ళి అక్కడే వంటలు చేసుకొని తిని మళ్ళ నైట్ కు తీసుకొని వచ్చి ఇక్కడే తింటాం రాత్రికి కూడా
ఊ చాలా బాగుంటుంది
ఉ బా జరుపుకుంటాం ఈ పండుగలు బాగుంటాయి
ఇలా కొన్ని ఊర్లలో కొన్ని కొన్ని సాంప్రదాయాలు చానా బాగుంటాయి
మా ఊర్లో ఈ తెలుగు పండుగలు అన్నీ బాగా జరుపుకుంటాం సిటీలో ఉండవు పల్లె ట్టూరులో బాగుంటాయి
సిటీలో ఏం ఉండదండి తిన్నమా టెంపుల్ కేదో టెంపుల్ ఉండే టెంపుల్ కి వెళ్ళేసి వచ్చామా ఉన్నామా అంతే
ఆ గుడి కి కొటి పోయేస్తారు ఇక్కడ బాగుంటుంది
ఇంకా పండగలు వచ్చినాయంటే ఇంకా మన ఊర్లలో ముచ్చట్లు అందరు‌ మాట్లాడు
ఉ ఉ పిల్లలందరూ కొత్త బట్టలు తెచ్చుకుంటారు ఇంకేమండి మీరు బట్టలు కొన్నారా పండక్కి
ఆ కొన్నామండి
ఇంకేమండి విశేషాలు మళ్ళీ ఎప్పుడైనా కాల్ చేస్తా నేనే ఇప్పుడు కొంచెం పని ఉంది
ఆ సరే సరే అండి